హాయ్ రా.
హయ్ అమరేశ్వర్ ఎలా ఉన్నావు.
నేను చాలా బాగున్నాను.
ఉమ్ నేను కూడా బానే ఉన్నాను.
ఆ ఎలా ఎలా ఉంది మరి ఈరోజు పాలిటిక్స్.
ఏంటండి చాలా దారుణంగా ఉంది అసలు మొత్తం గ్యాస్ ఇవన్నీ పెట్రోల్.
ఆ రాహుల్ రాహుల్ చెడ్డా గురించి విన్నారా సూర్య. పొలిటిషిన్.
ఎవరండి.
రాహుల్ చెడ్డా.
హు తెలీదండి ఎవరాయానా.
అదే ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతుడు కదా ఇది.
ఉమ్ అవునవునండి స్పెచ్ పెట్టుకున్నాడు మన సెంట్రల్ రీచార్జ్ అయిపోయినాకా హలో. హలో. హలో. హలో.